ఆ
ఎవరు మాట్లాడేది
మమత
హాయ్ మమత బాగున్నావా ఏం చేస్తున్నావు్ ఆ
సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం
ఓ సంక్రాంతి పండుగ అయిపోయినాక చేసుకుంటున్నారా
ఏ చే చీ చీ
నవకు
సంక్రాంతి పండగ ఎలా చేసుకున్నామ అని ఫ్రెండ్డు వాళ్ళతో చెప్త న్నట్టు
ఆహా ఒకసారి ఎలా చేసుకున్నారో చెప్తారా స మేవైతే నేను చెప్పను నేను చెప్పన్నా నువ్వు చెప్తావా
ఆ చెప్పండి చెప్పండి మీరు చెప్ పనీ
మేము బోయి పండ రోజు బోయి పంటలు కాస్తాము ఆ భోయ్ మండలు కాల్ తీ సైకినాలు గారెలు మడుగులు అప్పాలు పిండి వంటలు వేసుకుంటాం ముగ్గులు వేసుకుంటాం ఆ గాలి పాటాలు ఎగరేస్ త్తం
ఆ
ఇంకా రకరకాల చికెన్లు మటన్లు నాన్ వెజ్ అన్ని అన్నీ చేసుకుంటాం మీ కాడ ఎట్లా చేస్తారు
మాక్కడలో చాలా బాగా పిండి వంటకాలు అన్ని తీరులో పిండి వంటకాలు భోగి మంటల తోటి పాత కట్టలన్ని తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టుకని పెద్ద పెద్ద మంటలు పెట్టుకుంటాం పిల్లలు గాలిపటాలు ఎగిరేసుకుంటారు
విశాలమైన ప్రాంతంలో కూర్చున్నారా మరి
ఆ విశాలమైన ప్రదేశంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం
ఉమ్ హు ఉగాది ఇలా జరుపు జరుపుకోవాల అనుకుంటున్నారు మరి
ఉగాది కూడా బాగా జరుపుకోవాలీ అనుకుంటున్నాం బచ్చలు చేసుకోవాలి ఉగాది పచ్చడి చేసుకోవాలి
ఆ అలే ఏం రాక్ ఇకా అలా వేస్తారు
అందులో చింతపండు మామిడి పూత మామిడికాయ వేప వేప పూత ఉమ్ బెల్లము అన్ని రకాలుగా వేస్త్ కొని పచ్చడి చేస్ కుంటాం బచ్చాలకు పిన్ ఈ బెల్లం యాలకులు అవన్నీ వేసి బచ్చాలు చేసుకుంటాము ఫస్ట్ దేవుని లేస్తాము ఊడ్స్తాము చల్తాము ముగ్గులు పెట్టుకుంటాము తలస్నానం చేస్తాము ఆ బచ్చాలు పచ్చడి చేసుకొని దేవుని దగ్గర గ్రవట్ పెట్టుకుంటాము పెట్టుకొని మొక్కుకొని అందరం స్థానాల చేసి మావిడాకులు కట్టుకొని అన్ని విధాలుగా చేసుకున్నాక అందరం ఇంట్లో దేవుని పూజ చేసుకొని అందరం తాగి తిన్నాక తెల్లారి చి చికెను మ కట్టను తెేచుకుంటోం
ఆహ అవునా బాగా చేస్ చేసుకుంటారు
మరి మీ ఊళ్ళ ఎట్లా చేసుకుంటారు
మేము కొత్త బైక్లను గాని వివాహ అది మన వాహనాలను కూడా కడుగుతాం ఇంట్లా పూజ చేస్తా ఉంటాము ఇంకా రకరక పిండి వంటలు చేసుకుంటాం
అది గుమ్మాలకు మామిడా ఆకులు కట్టుకుంటాం
ఆ
డ్యాన్సులు ఎత్తాం ఎంజాయ్ బాగా ఎత్తాం ఇక పండుగ పడుగకు
అ
హ్యాఫ ఫుల్ హ్యాఫ మరి రీసెంట్ లా హోలీ పండుగ అయింది కదా ఆ రోజు ఎట్లా ఏసి ఇల్లు
చాలా బాగా చేసుకున్నాం వరుసన వాళ్ళందరికీ నీళ్లు కోడుగుడ్లు అన్ని కొట్టేసి పడుగలు చేసుకున్నా హోలీ పండగ
అవునా మేము నైట్ పూట జాజరి కూడా ఆడినాం టూ డేస్
మేము కూడా జాజిరా ఆడుకున్నాం
అలా పార్టీ కూడా వేసుకున్నాం చికెన్ బిర్యానీ థమ్సాప్ అన్ని రకరకాల ఏంటిది తినే వస్తువులు కూడా తెచ్చుకొని తిన్నాం స్వీట్ స్వీట్ వస్తువులు
మేము కూడా రెండు రోజులు ఆడుకున్నాం కానీ ఏం చేసుకోలేదు డబ్బులే పంచుకున్నాం ఎవరింట్లో వాళ్ళే చేసుకున్నాం
ఆ ఇంకేమైనా పండుగల గురించి చెప్ప అండి
ఇకా పండగలు ఇట్లో నెక్స్ట్ వచ్చేది ఇంకేముంది చేయరావనమి
హ
శ్రీరామనవమి తలంబ్రాలు ఇ సతారాముల తలంబ తలంబాలు
ఆ ఉవునా మీ ఊర్లో బాగా చేస్తారా సరవునా
హ
బ మీది పల్లెటూరా పల్లెటూరా సిటీనా
అది పల్లెటూరు
ఏదో టెంపుల్ ఉంటది అంటారు కదా మీ ఊర్లా
సమ్మక్క సారక్క టెంపుల్ ఉంది మా దగ్గర
ఆ రెండు సంవత్సరాాలకు ఒకసారి బాగా జ జాతర బాగా జరుగుతుదింటగా
ఒక సంవత్సరం ఇక్కడ ఒక సంవత్సరం మేడారం దగ్గర జరుగుతుంది
అంత వైభవంగా చేస్తారా మరి
హుమ్ మా దగ్గర మామూలుగా ఉంటది మేడారం పెద్దగా ఉంటది పెద్ద ఎత్త్తిన చేస్తారా అక్కడ జనాలు లక్షల కోట్ల మంది వస్తారు అక్కడికి
మీ ఊర్లో మరి ఏమన్నా జాతర జరిపితే దుకాణాలు కిరాణాలు ఇంకా ఏమేమైనా పెడతారా
అంత పెద్ద ఎత్తున ఏముండవు కొబ్బరికాయల మనం చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు ఆ అప్పడు మందమే చేస్తారు అంతే ఒక వారం రోజులు పండుగ చేసుకుంటారు
హ ఆ ఆ టైమ్లా చుట్టాలు బంధువులు బాగా ఇంటింటికి ఉంటారంటగా
ఇంటింటికి అంటే మన బీసీ వాళ్ళకు ఉండరు ఎస్టీ వాళ్ళకు వాళ్ళ సమ్మక్క తల్లి వాళ్ళ సమ్మక్క తల్లి కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలుచుకొని పండుగ చేసుకుంటారు అన్నట్టు
అవునా
ఈ సమ్మర్ కదా పెళ్ళిళ్ళ సీజన్ బాగా కదా అందుకే ఎండలు చిన్నపిల్లల్ని తీసుకోవాలంటే బాగా ఇబ్బంది అయితుందని పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరు పోతలేరు మా చుట్టాలల్లా పెళ్ళిళ్ళు కూడా ఉన్నా
అవునవును
సమ్మర్ అంటేనే పెళ్ళిళ్ళ సీజన్
చెప్పండి ఇంకా విశేషాలు
మా బ్రదర్ పెండ్లి మా బ్ర మా బ్రదర్ది పెళ్లి ఉంది షాపింగ్ చేయాల్ ఏ
ఆ మీ ఓన్ బ్రదరా
ఆ ఓన్ బ్రదరు
నీకేమైనా ఇస్తారా మరి ఓన్ బ్రదర్ అయితే
అంటే ఆడబిడ్డ కట్నాలు ఉండవా
ఉహుహ్మ్ ఏమన్నా గోల్డ్ గిట్లా వెడతలా ఈ ఉత్తానే బంధువరమ్మని పిలుస్తాన్లా
ఇంతవరకు అంత డిస్కార్షన్ ఏం జరగలేదు. చెప్పలేన్ ఇక ముందు
ఆ
షాపింగ్కెళ్ళాలీ అన్ని షాపింగ్ చేయాలీ బట్టలు తేవాలీ పెళ్ళికొడుకు బట్టలు కుట్టియాలీ
ఏ ఊరు అమ్మాయిది అమ్మాయిది ఎక్కడా
హైద్రాబాదు
హైదరాబాదా మరీ కట్నం ఎంత ఇస్తాన్లు.
పది లక్షలు.
పది లక్షలా! అమ్మాయి ఏం చేస్ చెత్తది మరి
అమ్మాయి జాబ్ సా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తది. అబ్బాయి గూడా సఫ్ట్వేర్ జాబే.
అవునా!
హ్ హైదరాబాద్లనే ఉంటారు. లవ్ మ్యారేజి
ఆహ మీరెందరు మరి
మేం ముగ్గురం.
ఉహు నువ్ చిన్నామవా.
నేను చిన్నామను. ఒక అన్నకు పెండ్లి అయింది. ఒక కో బిడ్డ
ఆ మీరు ఏం జాబ్ చేస్తారు మరి.
నేను మహిళా సంఘాలల్ల వివోఏగా చేస్తా.
అవునా డబ్బులు ఏ ఏ గ్రూప్కి ఇచ్చారు మరి.
గ్రూపు ఐదార్ గ్రూప్లకి ఇప్పించాను.
ఏమైనా తీసుకుంటున్నారా మరి మీరు.
ఆ తీసుకుంటా కదా మరి డ డబ్బులు ఇప్పించినాంక తీసుకోవాలి కదా. మంతంత్లీ ఫైవ్ థౌసండ్. కట్టాయిన్. ఏంది మరి గిట్లా ఇగ సాల్ అవ్వ ఇప్పటిదాకా మీరు ఇద్దరేనా మాట్లాడు ఓ ఎవ్వల్ తోటి అనుకుంటానవు. నేను ఎవలో నా బిడ్డది ఇంకా మంచిగాన్నది ఈ అవ, పోన్ మాట్లాడుత సాలే